ఇన్పిస్తుందా రోష్ని అప్పుడే నెట్ ఆఫ్ లో ఉనింది ఇదేందీ హాట్ స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ వచ్చింది
ఆ ఏ వెబ్ సీరీస్సు
ఇందెంటి ఇది నిఖిల్ ది
ఓకే
ఆ
నిఖిల్దా
నిఖిల్ నిఖిల్ది
హీరో
హి అదే వాడు ఉన్నాడు గదా
తెలుసులే మన కాలేజ్ కి ఓ వాడిదా
ఆ విక్రమ్ ఆన్ డ్యూటీ అని కొత్తది వచ్చింది అద్ డౌన్లోడ్ పెట్ట ఫస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే స్ట్రక్ స్ట్రక్ అవుతుంది ఏమో బా నెట్ ఆన్ జేసిన అప్పుడే నీ కాల్ వచ్చింది ఈరోజు సాయంత్రం వెళ్దాం మంజు ఇంటికెళ్ళింది
ఇంకా అక్కికి అకి పడుకుంటదంట రెస్ట్ తీసుకుంటదంట నేను వస్తాలె ఫైవ్ కీ అట్లా
మనిద్దరం వెళ్దాంలే
ఫైవ్ కీ అట్లా వస్తాలే
నికితా వస్తదంటనా
నిఖిని అడగలా నేను
ఆహా
అడిగనా ఎమితే మాములుగానే వాకింగ్కే రాదు
రే పోతున్నార అంటది
ఏ అడుగుతాలె
ఆ
అడుగుతా యమి మెట్లు దిగేదే యమీ కష్టం అవుతది అనుకు
అడుగు ఒకసారి ఏం చెప్తాదో
సరే
ఎంత మందిది అయింది కాలు నీది
త్రీ
ఎవరెవరు
శశి శశితోనే రెడు సాలు మాట్లాడిన
అట్ట మాట్లాడోచ్చా
ఒకరి ఒకసా ఒకరితో మనం నాలుగు సార్లు మాట్లాడోచ్చ నాలుగో -ఐదు సార్లు
అవునా వాడేంది న నీతో మాట్లాడినా నాకు రాలేదు రాలేదు అని నాతోనే రెండు సార్లు మాట్లాడినాడు
ఏమో
వంశి
ఏం శశి తో రెండుసార్లు మాట్లానా వచ్చు శశితోనే నా మూడు అయ్యింది
ఆహ వంశి చేయల్యా
చెల్య
ఎన్నిసాల్ చెయాలి మనకు అట్లా ఎన్నిసార్లు మాట్లాడాల
ఫోర్ ఫైవ్ టైమ్స్ అనుకుంటా ఫోర్ ఫైవో తెలీదు
ఓకే నాది ఇంకా అప్డేట్ కానట్ంది
ఉమ్మ్
వచ్చింది బా వచ్చింది అది
ఏంటి అ అవును నాకు నచ్చింది.
బావుంది కదా
అవును దాని పెట్టి చూసావా
నేను పెట్టి చూళ్య రేపు తెస్తాల చుద్దామని
కమ్మకు పెట్టి నాకు సెట్ అవుతదనే అనిపిస్తుంది
ఆ
సెట్ అవుతదనే అనిపిస్తుంది
ఆ సెట్ అవుతాది చూడాలదే
చూదాం
ఏ మాట్లాతాడో చూడాలి
ఉమా వే ఏమన్నా రెఫరెన్స్ కి కొన్ని తీసి పెట్టుకోవే బావున్నేటివి అడగడానికి ముందుగనే ఇవి ఉన్నాయా అని అడగడానికి అవి డ్రస్సులు ఈ నీకు ఇలాంటివి కావాలని ఉంటది కదా అవి స్క్రీన్ షర్ట్ తీసి పెట్టుకో ఇలా ఏం ముందుగానే ఎడ నాక్ గూడా ఏమైన్నా బాగుండేట్వి ఉంటే చూసి
ఓకే
రెఫరెన్స్ కి మళ్ళీ అడిపోయి అన్ని ఆలోచించుకోకుండా ఎతుక్కోకుండా
అ అంతలే
ముందుగానే అనుకొని పోతే ఈజీగా అయిపోతుంది అడిగీన మనం అయన్ని చూస్తేనే కన్ఫ్యూజన్ వస్తుంది
ఉ హు
ఉ
అంటే ఎక్కడ తీసుకున్నామని
ఆ పిల్ల చెప్పింది కదా దేవిక చూద్దాము అన్ని తిరుగుదాము అక్కడ కూడా ఏమన్నా ఉన్నాయో బా చూద్దాం
ఓకే ఓకే డన్ అంతే లే చూద్దాం అన్ని చోట్ల
ఉ ఏడ బాగుంటే ఆడ తీసుకుందాం
ఏంటి
యాడ బాగుంటే యాడ తీసుకుదం
అంతే రేపు ఇంటికి వెళ్తున్నావా నువ్వు
వెంత
ఆకలి ఆగడు గతల్లే
అక్కలా ఉంటారు మొన్నే కద వచ్చిందడి
అవు
ఎమ్ తిన్నావ్
నేను పచ్చడి తెచ్చుకున్న మందు తింటా దాన్ని తిన్నా పోతానండి వాళ్ళన్నా వచ్చేసినడు అప్పటికే ఇంకా
ఉ
వెళ్ళిపోయింది నేను ఇందాక ఇప్పుడు ఇందాకే తిన్నా నువ్వేం చేసన్నవ్
పప్పు ఒడియాల
పప్పు ఒడియాలా పప్పు చేశారా
ఆ చేసుకున్నాము
ఉ హు
ఇందాకే తినేసా
ఆహా నేను కూడా అంతే ఇందాకే
రేపు సన్నీ అక్క బర్త్డే అంట కదా
ఉ అవునా అవును
ఏంటి సెలబ్రేషన్ తము ఉండి చేద్దాం అనుకుందంట అదే మంజు మంజు ఉండి చేద్దాం అనుకుందంట కానీ వాళ్ళ ఎవరికో కాల్ చెయ్య ఇరిగిందని ఫోన్ చేసినారంట కదా
ఆ
ఎవరికో చెయ్యరిగిందని ఫోన్ చేశారంట కదా మంజు
అవును ఇంకా నేను అటే చేయ్యాలి ఏడి చేయయాలో నాకు అర్థం కాదు ఎవరన్నా ఒక్కరన్నా ఉంటే ఏందే
ఆలేె
ఏమో చేస్తా కేకు కట్. చేపిస్తా
అంతేలే ఆంటీ ఉంటుంది కదా
ఆ ఆంటీ ఉంటారు కేక కట్ చేపిస్తారు అక్కకి బయట చేయించడం అంటే ఇష్టం ఆ అక్కకి బయట చేయించడం అంటే ఇష్టం.
ఓకే కేక్ కట్టింగా హలో
ఆ అవును.
అయితే సో సోమేశం మీరు ఆడికిపోచ్చు కాద చర్చ్చి దగ్గిరికి
యాడ పోయ్యేది.
వెళ్ళండి మీరు చర్చ్ దగ్గరికి
ఆ
వంశీని కూడా పిల్చు వస్తాడేమో చర్చ్ దగ్గరకి పోయిండే
ఏమో చూస్తా చూస్తా
నీ చేత్తో కేక్ చేసి పెట్టాచ్చా ఆ అక్కకి ఇంకా హ్యపీ ఇంకా హ్యాపీగా ఫీలవుతాది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాదేమో.
యాడ చేసి పెట్టేదమ్మా
మీ మీ చేత్తో చేయంటున్నా
హ్యాండ్ తో చేసేనా
ఆవును.
ఆ కష్టం నాక్రాదు పోతాదది.
పోదులే అక్క
చేస్తా అంటే దాన్కి కేక్కట్ చేపిస్తా అంతే అక్కకే కేక్ ఇష్టం. చాక్లెట్ కేక్ ఇష్టం.
ఇంకేంలే
చాక్లెట్ అంటే కేక్ ఏదైనా తింటాదక్క కూల్ కేక్ అలాంటివి
అక్కకేదిష్టం.
ఆ
అక్క కేదిష్టం.
అక్కకి ఏదో అంటే మామూలుగా తింటాది. చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ సమ్తింగలా
మ్
లాస్ట్ టైం ఐస్ క్రీమ్ కేక్ తినలే బా అక్కకేమో నచ్చలే.
మ్ హు
ఇంగ కూల్ కేకే ఇంగ అక్క. ఏందో మరి చూడాలి.
నేలక్ ఎక్కువైపోయింది.
ఏదోకటదే
చాక్లెట్ కేక్ ఇష్టమన్నదిగా
అ చాక్లేెట్ కేక్ యాదో కూల్ కేక్లో ఏదో ఒకటి బ్లాక్ ఫారెస్ట్ అవి తి ంటాది. బ్లాక్ ఫారెస్ట్ అవేవి మంజు ఉన్నింటే బాగుండు మ్. మీస్
ఒ వాళ్ళన్న కారేసుకొనేచ్చేదా
వాళ్లన్నా
కారేసుకొనొచ్చాడా అన్న
లేదు బండిలో బండ్లోనే పోతారు. ఎండకి సచ్చిపోతదా బండులో ఆ
ఎంత దూరం ఉంటది.
త్రీ అవర్స్ పడుతుది త్రీ అవర్స్ బా ఎండ ఎంత ఎండ వస్తానని భయంకరంగా కుడుతుంది కదా అ అదే
ఇక్కడే ఎక్కువగానే
ఆ ఇకా ఇంగ పోయ్యే దారులా అంతా అట్టుంటుంది
నేలో ఎలా ఉంటారు
ఉ చచ్చిపోవాలి ఇకా అదే వంశీ ఆ వాడు చసి ఆ రోషితో మాట్లాడుతూనే ఉన్నాడు ఆడు
అబ్బా దవుడ నాబడ
నాతో నాతో రెండు సార్లు మాట్లాడినాడు నాకు ఏదో చెప్తే ఫస్ట్ టైమ్ అ వచ్చి జయల్ది గురించి కొంచసేపు మాట్లాడి ఇంకంతసేపు ఇదేంది జాబులు గురించి మాట్లాన్నా రెండోసార్ అంతా సోదే
ఉహ
హ మీ పాప ఇంటికెళ్తుందా రేపు అని అన్నానా గొడవ అయింది అంటే ఇంకా గొడవ అయింది చెప్పలేదా రోషిని అని అన్నాడా
న
అదే నాకు అని చెప్పన్నానా సాస్ తర్వాత ఇంకా అంటే ఇంకా దాంట్లో పర్సనల్స్ దీంట్లో మాట్లాడకూడదు కదా ఆ ఓకే వొద్దులే అని చెప్పేస్తానండి
ఇశ్రైల్ గురించి బాగా చెప్పినాడా లేకపోతే చేతితో చెప్పినాడా ఇస్రైల్ గురించి బాగా చెప్పినాడా
ఇషా ఇజ్రా ఏదో చెప్తున్నా నేను సరిగ్గా నాకు అది తెలుసు కాదు నేను సరిగ్గా వినలే
ఉ
ఆ అనుకుంటా అంట
వినాల్స్ండే ఆడ్ చేసిండ
అే అంటే విన్నా నాకు అర్థం కాల వాడు చెప్పేది ఏ అంటే ఆయిల్ చెప్ ఓకే కరెక్టే చెప్తున్నాడు ఇంకా వారు చదుగుతుంది మోడీ ఆపాలను చూస్తున్నాడు అని చెప్తుండ ఉ అయిపోనాయా నీ కాల్స్ ఇంకా ఉన్నాయా
ఇ ఉన్నాలా ఇజ రోజు కదా స్టార్ట్ చేసింది అదే శశితో ఒక్కటే స్టార్ట్ చేసింది
అంటే ఎన్ని రోజులు
ట్వంటీ అయిపోయిదాకా ట్వంటీ కాల్స్ నవ ఈ రోజే డైలీగా కాదులీ ట్వంటీ కాల్స్ అంత టార్గెట్డ్
అవునా యకే
ే నాదే కదా నీకయ లింక్న్నింది నాకే అన్నాడా లేదంషీ ఈ సారి కి కొంచెం ఖర్చులు ఉన్నాయి అంటే అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ కొంచెం ఉన్నది అసలు వన్ బై త్రీ ఫోర్ త్రీ ఫై